ఏం చేస్తున్నావ్
టూర్ పోయిన
తిన్నరా అన్నం తిన్నరా
తిన్నం
తిన్ ఈ రోజు టాపిక్ ఏంటిది
మీరే చెప్పలే టాపిక్
మొన్న ఎగ్జామ్ అయిపోయింది కదండి మీ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందామా
ఆ మాట్లడుకుందాం
ఎట్ల రాష్ నో ఎగ్జమ్
హ అరేయ్
అయ్యో పేపర్ అత్ ఇక్కబటి నీకు వచ్చిందా మరి
మలాడు పె పోరా క్క మాట్లాడుకుంటా పోరా అదే ఎడా
ఏంటి డిస్టర్బెన్సు ఊకే
ఏమ్ పరా పసుకో
ఎట్లా రాసిన మరి ఎగజా అ రా అవునా స్కూడ సెంటర్ మరి ఏ స్కూ లోడ సెంట స
ర ర మాలీ ఇరా
చెప్పమ్మా నెక్స్ట్ టైమ్ ఎగ్జామ్ ఎప్పుడుంది నైటీన్ కుంద ఎందుకు అన్ని రోజులు గ్యాప్
ఆ
ఎందుకు సాప్